హలో
హలో
ప్పండి
ఏ ఏఐ గురించి కానీ ఇలాంటి వాటి గురించి ఏమైనా ఐడియా ఉందా అంటే ఎలా వర్క్ అవుతా ఏంటి
ఉందండి కొద్ది కొద్దిగా
దాని వల్ల ఏమైనా యూసెస్ ఉన్నాయా లేద
అంటే ఒన్నాయి యూజెస్ ఉన్నాయి అంటే బెనిఫిట్స్ ఉన్నాయి మనకి చాలా దానివల్ల నష్టాలు కూడా ఉన్నాయి అంటే ఏ వల్ల ఏ అంటే ఏ అన్ని చేస్తారు అనుకో దాని వల్ల మనిషి బద్రకస్తుడు అయిపోతాడు కదా అంటే ఇప్పుడు అన్ని ఏ చేసుకుంటా అంటే మనిషికి ఇంకేం మనకేం పనులు లేవలే అన్నట్టు
టి అపోతాన్నా
అది అది రావడం వల్ల అంటే ఇప్పుడు టాలెంట్ కూడా తగ్గిపోతుంది అంటే ఇంకా చదువు మీద ఇంట్రెస్ట్ కూడా చూపడానికి ఇష్టపడుతుంది ఎందుకంటే ఏ ఏలో అన్నీ స్టోర్ చేసి పెట్టేసింటారు కదా ముందే
ది ఆ ఉపయోగ అ లేదు చాపడవన్నంటే
ఇచ్చినప్పటి నుంచి ఐటీ జాబ్స్ పడిపోయినాయి అందరినీ తీసేస్తున్నారు
అవును అరసిషన్ వస్తున్నారుది లేఅప్స్ జమిీ దలపడానికి కష్టం కష్టంగా ఉన్న ఏవల జాబ్స్ ఉండట్లేదు ఒక అందుకు మంచిగానే ఉంది ఏ అయి
ఆ అదే కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కొన్ని అలా నష్టాలు కూడా ఉన్నాయి
కానీ జాచ రాడం వల్ల పిల్లల అంటే స్టూడెంట్స్ అందరికి ఒక క్వశ్చన్ మార్క్ లో ఉండి పోతారు కదా ఏం చేయాలి నెక్స్ట్
అదే చాలా ఇబ్బంది పడుతున్నారు బీ అంటే మ్యాక్సిమం స్టూడెంట్స్ అందరూ ఇంటర్లో ఎంపీస్ తీసుకొని ఇప్పుడు బీటెక్ే చేస్తున్నారు కదా ఇప్పుడైతే
ఆ సాఫ్ట్వేర్ కావాలంటారు
ఆ కానీ ఆ ఏ రావడం వల్ల సాఫ్ట్వేర్ ఎంత పడిపోతుంది
జాబ్స్ చాలా తక్కువ అవుతున్నాయి ఫోర్ ఇయర్స్ నుంచి రెసషన్ జరుగుతున్నాయి ఇప్పటికీ లే ఆఫ్ జరుగుతున్నాయి అందరు బెంచ మీద అన్నారు ప్రాజెక్ట్స్ న
అ
మీరు మరి చేాతులు ఇలాగ ఏమైనా ఏ ఏ గురించి తెలుసుకొని ఏయ నేర్చుకోవాలి అనుకుంటున్నారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి
అంటే అంటే నేనని కాకుండా ఎవరైనా కానీ ఇప్పుడు ఏది డెవలప్ పొదువుతుంటే అదే నేర్చుకోవాలని అనుకుంటారు కదా
మరి మీరు ఏఐ నేర్చుకోవాలి అనుకుంటున్నామా
నేర్చుకోవాలని అనుకుంటున్నాము కానీ దాన్ని వాడడానికి అంటే మాకు కొన్ని క్యాప్ స్టోన్ ప్రాజెక్ట్స్ అని ఇక్కడ కాలేజీలో చేపిస్తారు దానికి మేము కొన్ని ఏ వెబ్సైట్స్ వాడతాము దాంట్లో కొన్ని చార్ జీబిటి మీకు ఐడియా ఉంటుంది దాని గురించి
ఆ కోప్పయిలట్
కో పైలైట్ గానీ పర్ప్లెక్సిటీ అ
ఉమ్
ఏజ్ ఇలాంటి వాటి అడీ ప్రాజెక్ట్ చేస్తుంటాం మరి మీకేమన్నా ఐడియాస్ ఉన్నాయా వాటి గురించి
అలాే ఇప్ప రంగ్ లేదు కానీ ఇంతకు ముందు కొంచెం యూజ చేసే వాళ్ళం ఏఐ అంటే ఎలా వర్క్ అవుతుది ఎలా అంటే ఎప్పుడు మెయిల్స్ చేయడానికి కానీ ఏదైనా రిప్లై ఇవ్వడానికి కానీ ఏదైనా నేర్చుకోవడానికి కానీ బిజీగా ఉంది కానీ బట్ అట్ ద సేమ్ టైమ్ జాబ్లు కూడా పోతున్నాయి కదా అనేది వాడు తక్కని ఎంత ఎక్కువ కా వాడని
అంటే మీ దృ దృష్టిలో ఏఐ రావడం మంచిదా లేదంటే అంటే ఏమనుకుంటారు మీ అభిప్రాయం ఏంది దాని మీద
ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నది అటు ఉన్నది ఇటు ఉన్నది ఇప్పుడు జాబ్స్ లేకపోవడం వల్ల పిల్లల కష్టం అయితుంది అలాని ఏఐ లేకపోతే కొత్త టెక్నాలజీస్ నేర్చు కో ఆ ఫ్యామిలీ గడవదు పెద్దలందరూ పిల్లలకు జాబ్ రావాలని ఇంటెన్షన్ ప్రక్క చదువుకు నావు జాబ్ ఎప్పుడు జాబ్ ఎప్పుడు అంటడు జాబ్ వల్ల జాబ్లు రాకపోవడం
ఆ
ఫ్యామిలీస్ కి జరగడానికి కష్టమయిపోవడం అన్నారు ఆ చదివి ఏం ఉపయోగం అన్నట్టు అలాంటి వా వల్ల ఎడ్యుకేషన్ పైన ఇంట్రెస్ట్
అవునవును
అంట కొత్తగా నేర్చుకోవచ్చు అ కొత్త వెలానే చాల ఈజీ ప్రాసెస్ లో ఎలా నేర్చుకోవాలి స్టెప్ బై స్టెప్ అన్ని చెప్తారు అదీ ఓకే
ఇప్పుడు ఏఐ అంటే మీకు అన్నీ కరెక్ట్ ఆన్సర్సే ఇస్తుదని మీరు ఏమన్నా చెప్పగలరా అంటే రాంగ్ అయినా ఇయ్యచ్చు కదా ఏఐ
మాక్సిమమ్ అంద కరెక్టే అస్తుంది ఎక్కడ ఎప్పుడు ఒకసారి రా కదా అది మనకి రామో తెలిసిపోతు అది రాను ఇచ్చినా కూడా మనకి బేసిక్ నాలెడ్జ్ ఉంటది కదా మనకు
ఆ అంటే మీర మీరు ఎక్కువ ఏది వాడతారు అంటే మీరు ఏమన్నా ప్రాజెక్ట్స్ చేయాలంటే మనకు కోడు అది కావాలంటే మీరు అది వాడాల్సిందే కదా వెబ్సైట్ అంటే మీరు ఎక్కువ ఏ ప్రిఫర్ చేస్తారు వాడడానికి
ఎక్కువ చాట్ జీపీటీ యూజ చేస్తారు
అంటే నేను నేను విన్నా అంటే ఇది చాట్ జీపిటి లో డేటా స్టోర్ అయిండేదంతా ప్రీవియస్ ఇయర్స్ ఏ ఉందింటారు కా న్యూ వర్స్ చ్చ యాడ్ చేయలేదంట కదా దాంట్లో
అదే చాలా మంది దానిపైన వర్క్ చేస్తున్నారు కదా ఇప్పుడైనను వాటి పైన ఇది అయి ఒకవేళ న్యూ వర్షన్ ఏదైనా స్టోర్ చేయొచ్చని మ్యాక్సిమమ్ కొన్ని కొన్ని బాట్లు కుంపనేటు యూజ్ అవుతాయి కోపనెట్ హ్యాన్ హ్యాండిల్ ఈజీగా యూస్ చేయచ్చు
ఆ అంటే మీరు ఏమన్నా ప్రాజెక్ట్ చేస్ న్నారా రీసెంట్గా అంటే ఏ ఓ ఎ ఐ మీద
లేదు ఈ మధ్య క అసలు చేయలేదు అసలు ఏ పైన వర్క్ చేయలేదు నేర్చుకోవాల అనుకుంటున్నాను ఏ ఐ గురించి కొంతమంది సజెస్ట్ చేసినారు ఏ ఐ నేర్చుకుంటే ఫ్యూచర్ బాగుంటది ఫ్యూచర్ గ్రోత్ ఉంటది నేర్చుకోవాలి అనుకుంటున్నా
నేర్చుకోవాలనుకుంటున్నారా
అవును నేర్చుకోవాలన్
మరి నెలా నేర్చుకుంటరండి స్పెషల్ గ్లాసెస్కి ఏమన్నానా వెళ్తారా లేదంటే మళ్ళీ చార్జీబిటీ అడిగి మళ్ళా అలానే నేర్చుకుంటా
అదేలేద్ అంటే చూడాలి స్పెషల్ కోర్స్ తీసుకోవాలి అనుకుంటున్నాను ట్రై చేయాలి ఇ ఏ అని కాకున్నా మీత నేర్చుకోవచ్చు కదా ఏం జాబ్స్ కోసం
ఏ ఏ ఏంది
జావా పయి అంటే జావా అంటే మా కాలేజీలో ఇప్పుడు అదే అంటే ఇన్ని రోజులు క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ అని అది అద ఏ ఐ ఎలా వాడాలో అనేది మాకు ఐడియా ఉంది కొద్దిగా
ఉం
ఇంకా ఇప్పుడు ప్లేస్మెంట్ ట్రైనింగ్ అని పెట్టి మాకైతే ఇప్పుడు అవే జావా అవి కోడింగే చెప్తున్నారు నేర్చుకో నేర్చుకుంటున్నాం ఇప్పుడుకైతే కొద్ది కొ
వాటిలో సీ నేర్చుకుంటే ఫస్ టూ మొత్తం జావా గాని పైతాన్ గానీ ఈజీ అయిపోతుంది కదా ఇవన్నీ ప్యాక్ంగ్ ప్రాసెస్ కాబట్టి సీ నేర్చుకుంటే మిగితా టు వచ్చేస్తాయి
అదే కానీ ఇప్పుడు అయితే జావా నే మెయిన్ కోర్స్ అని చెప్పేసి ఎక్కువ ప్రిఫరెన్స్ జావాకి ఇస్తున్నారు సి చెప్పినారు వన్ వీక్
అంటే సీలో ఉన్న కీ పాయింట్స్ ఏ చాలా లోపయితాన్
ఆ అదే మెయిన్ బే సిక్స్ సి చెప్పేసి ఇంకా జావా స్టార్ట్ చేసినారు మాకు నేర్చుకుంటున్నాం
మరి ఫ్రెంట్ అండ్ ఏమైనా తెలుసామికి ఫ్రెం అండ్ ఏమి యూస్ చేస్తారు అన్నట్టు
ఆ తెలుసు
ఏ ఎలా
ఆ
థి ఎం ఎల్ సిఎస్ఎస్
జావ స్క్రిప్ట్
జావా స్క్రిప్ట్ ఇవన్నీ నేర్పిస్తున్నార మీకి
లే అంటే ఇప్పుడు ఈ జావా అంటే, ఆ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ కన అదే మేము క్యాబ్ స్టోన్ చేస్తున్నాం అని చెప్పినాం కదా.
అవును
వాటి కే అవన్నీ మాకు తెలుసు అంటే ఫ్రంట్ ఎండ్ ఏం వాడాలా? బ్యాక్ బ్యాక్ ఎండ్ ఏం వాడాలా? డేటాబేస్ ఎలా కనెక్ట్ చేయాలని? ఇప్పుడు మాక్ కోడింగ్ లాంగ్వేజ్ ఒకటి నేర్పిస్తున్నారు. జావా అంటే ఏంది? జావా, అదే ఇప్పుడు మనకి ఉన్నాయి కదా. యాడ్ అడిషనన్ ఆఫ్ ట్రూ నెబర్స్. ఇట్లా ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అవి నేర్పు అవి నేర్ ఇస్తున్నారు మాకిప్డు
ఒకరూ ఐటి ఎంప్లాయ అంటే, ఫ్రంట్ ఎండ్ బ్యాకేన్డ్ మొత్తం నేర్చు బట్ ఫ్రంట్ ఎండ్ ఈజీనే అనుకో. చూసి ఫస్ట్ ఎమో ఈజీ ఈజీగా తగ్గుద్దిగా
ఆ అందరు, అందరు అదే చెప్తరు బ్యాక్ ఎండ్ కనెక్ట్ చేయడం చాలా కష్టం అని
ఆ ఫ్రెంట్ ఎండ్ ఈజీ, జస్ట్ ఫ్రెంట్ ఎండ్ ఎలా అంటే మనం చేసిన ఒక ప్రాజెక్ట్ కి మేకప్ లాగా అంటే ఒక అలంకరణలాగా యూజ్ చేస్తాము.
ఆ
ఉమ్ బ్యా ఎండ్ అనేది, మొత్తం హార్డ్ వర్క్ మొత్తం అందులో పెట్టి, మనం లాక్ చేసి ఫ్రెండ్ ఎండ్ తొ ఒక కలరప్ లాగా చేస్తమ్ అంతే. ఫ్రెండ్ ఎండ్ తో ఏముండదంతా.
అదే, అంటే మాకఅవన్నీ అప్ ఇప్పుడే చేవిచ్చినారు. అందుకని ఇప్పుడు ఈ నేర్డ్ పా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్
అ ఓకే యా చర్దక్పోయిన కూడా అదె సో ఓన్లీ బ్యాక్ కెమెరా కాకుండా, ఫ్రంట్ కెమెరా ఇంపార్టెంట్ కదా మనకి. సీ, జావ పెద్ద నేర్చుకుంటున్నావని రోన్
థాన్ లేదు, ఓన్లీ జావా.
ఎందుకు
అయా అంటే జావానే ఎక్కువ అంట కదా ఇప్పుడు?
అవును, పైతాన్ కంటే కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ జావాకు ఉందన్నమా
ఆ జావా ఉందని, జావానే చెప్తున్నారాళ్ళు జావానే నేర్చుకుంటున్నాం మేము.
ఆ?
జావా, పైతాన్, సి, సి ప్లసెస్ ఇవే చెప్తారాలైతే ఏమనా గాని లేదా ఏమైనా ప్రాజెక్ట్స్ చెప్పియడం గాని
ప్రాజెక్ట్స్ అయితే చేపిస్తారు.
మీరు
హ్
ఎన్ని ప్రాజెక్ట్స్ చెసారు ఇప్పటికీ
అంటే మేజర్ ప్రాజెక్ట్స్ అంటే ఏం చేయలేదు. అంటే క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ అని అది సబ్జెక్ట్ సబ్జెక్ట్ కి చేయాల మేము. చ్ అంటే ఇ ప్పుడు ఆ కొన్ని సబ్జెక్ట్లు కి హార్డ్వేర్ చేయాల్సి వస్తది. ఇంకొన్ని సబ్జెక్ట్ లకి అదే సాఫ్ట్ వేర్ సాఫ్ట్వేర్ అన్నప్పుడు ఇంకా అదే ఏదో ఒక యాప్ క్రియేట్ చేసి అదే మీరు చెప్పినట్టు ఫ్రెంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ కనెక్ట్ చేసి అట్లా వాళ్ళకి వెబ్సైట్ క్రియేట్ చేసి చూపించాలి ప్రతి సబ్జెక్ట్కి.
అవును
హలో
ఆ చెప్పండి అలా అయితే చేశారు ఏదో ఒకటైతే ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.
ఆ అవును చేసా.
ఓకే థ్యాంక్ యూ. బాయ్.
ఆ బాయ్.
హ్